బాగున్నారా
అవును బాగున్నా
ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడన్నా వెళ్ళింద్రా తిరగడానికి ఇట్లా ప్లేస్ విజిట్ చేసింద్రా
ఆ లేదు అండి మేము ఎక్కడ వెళ్ళలేదు
సార్ నేనైతే హైదరాబాద్ వెరిగి వచ్చినాను హైదరాబాద్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి తిరగడానికి
అవునా నేను కూడాడా అవళ్ళనా హైదరాబాద్కిి కానీ ఇప్పుడు వెళ్లే ఇంతగ్ ముందే వెళ్ళ నా
ఆహా
ఆ ఏం చేసిండ్ర మీరు అక్కడ అక్కడ తిరుగు తిరుగుతామ అంటే అక్కడ తిరగడానికి టైం లేకుండే
ఆ
ఆ
మేమైతే చాలా ప్రదేశాలు
మీరు చార్మినార్ చూసిన రా చా ఎంత మంచిగ ఉంటది
అవును చాలా బాగుంది. ఇంకా టైం ఉంటే, మంచిగా అక్కడే ఉంటుంటే, టైం టైమే లేకుండా ఎక్కువ.
అవును అక్కడ ఎంత పెద్ద, పెద్ద దుకాణాలు ఉంటాయి. మస్తు ఉండే కదా. మస్తుంటది కదా ఆ మీరు ఏమనా కొనరా మరి. ఇయర్ రింగ్స్ ఏవైనా
ఇయర్ రింగ్స్ ఏం కొనలే. కొన్ని డ్రెస్సెస్ కొన్నా. ఒక స్కార్ఫ్.
అవునా అక్కడ ఇయర్ రింగ్స్ బాగుండేయి మంచిగా ఉం అది కాని నేను కొనలే ఏం కూడా అట్టిగానే చూసిన అయితే
నేను ఒక నెక్లెస్ చూసిన స్టెప్ బై స్టెప్ లేదు చైన్ మోడల్ కానీ కొనడం మట్ చ్చిపోయిన
అవునా నేను కాశ్మీరీ ఇయర్ రింగ్స్ చూసిన ఇయర్ రింగ్స్ కాశ్మీరీ కాని కొనలే ఏమో అంతా ఏం అర్ధం కాలే, నాకు ఇక్కడ వచ్చినం క తెలిసింది. అది ఫేమస్ ఉన్నాయని. అక్కడ నాకు చూపించింది అయితే నేను చూసిన ఆమె నాతోటి ఉన్న ఆమె చూపించి అబ కొ చూడు చూడు అంటే కొండ అంకున అంటే చూసి చ్చి నేను కొన అని చెప్పిన వచ్చినాంక చూస్తే, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అదే ట్రెండింగ్ ఉన్నాయి.
అయ్యో కొంట అయిపోతుండే కదా మరి నచ్చినంక
ఆన్లైన్ లో అయితా ఆ చెప్పండి ఆన్లైన్ లో బాగా రేటు ఉంది. టూ ఫిఫ్టీ అటా
అక్కడ ఎంత ఉం
ఏమో అడగలే తక్కువనే ఉంటు
అక్కడ హండ్రెడ్ ఇట్లా దొరుకుతది అనుకుంటా
అవును మంచి ఆ మరి మీరు కాశ్మీరి బ్యాంగిల్స్ చేసుకున్నారా ఎప్పుడైనా
వేసుకున్నా కదా నేను ఎప్పుడూ చార్మినార్ కొనలే, ఎప్పుడూ కొన్నా అది ట్రెండింగ్ లో ఉన్నప్పుడే కొన్నా.
మంచిగుండయి కదా
కానీ మీరు కొనలే అనుకుంటా
ఏ మేం కోనలే
ఎందుకు ఏమైంది మీరు ట్రెండింగ్లో ఉండర
ఆ ఉంటాం కానీ అంతా ఉండం ఇగ
ఆహా ఉండాలి
ఉండాలి
ఇంక చెప్పండి ఇంకా చార్మినార్ లో ఏం చేస్తున్నా చార్మిగార్ లో ఎంత ఎన్ని షాప్స్ ఉన్నాయి చాలా షాప్స్ ఉన్నాయి మేము కూడ పోయి ఎక్కడ బిజినెస్ చేసుకోవచ్చు మంచిగా
అవును కానీ ఎవరు కొనరు అని అంత కాన్ఫిడెంట్ ఉంటది నాకు. అన్ని షాపులు ఉన్నాయి అందరు వచ్చి మా దగ్గరే కొంటారా చెప్పండి?
ఒక రెండు మూడు అయితె కొంటరు ఫస్ట్ స్టార్టింగ్ అట్లా చెప్తే ఎట్లా తెలుసా ఫస్ట్ అక్కడ చే ట్రై చేస్తేనే ఏమన్నా దొరుకుతుంది కదా మనకు ఫ్రీగా ఏంటిది
అక్కడ ఒక ఆయనె ప్లాజో ప్లాజో అనే అన్ని సార్లు తిరిగిండు మా ముందు మేము కొనలే అది వచ్చినంక రియలైజ్ అయింది ఎవరు కొనలే నేను ఒక చున్నీ వేసి కొంటే వైట్ కలర్ది మాక్ క్క ఇట్ల చూస్తాంది నాకు ఎందుకొనవు అని
ఆహహ ఎంతకొన్నావు చున్నీ
ఫిఫ్టీ రుపీస్ ఎ
ఆ చాలా తక్కువ రేట్
మంచిగ పెద్ద ఓని ఉండే మస్తేస్ కోచ్చు
ఉమ్ మీ అక్క కోసం కూడ ఓటి తీసుకుంటె అయిపోతుండె కదా మరి
కానీ ఆమె ఎట్లా లుక్ ఇచ్చింది నువ్వు ఇంత చీప్ కొంటావా అని అరే నేను చీప అని నేను కొనేసినా ఇగ
హు నాకు అక్కడ వెళ్తే బ్లాక్ శారీ బాగా నచ్చింది తెలుసా ఇక్కడ లేనె లేదు నేను వెతికినా ఫుల్ బ్లాక్ శారీ దొరకలే నాకు
మరి కొంటె అయిపోతుండె కదా మీరు
మా మమ్మీ ఏం చెప్పలే కదా పైసలు ఇస్తే నేను కొంటుండె
ఆ
పైసలు ఇస్తే కొంటుండె
ఏం చేస్తారు తర్వాత కొందాం పోదాం కదా
అవును ఎప్పుడు టైం దొరుకుతదొ ఇగ అరే మీరేమన్నా హైయర్ స్టడీస్ చేస్తున్నారా ఇప్ ఆ
ఆ ఏం నేను ఏం స్టడీ చేస్తలేను హ
చార్మినలో ఏమన్నా తిన్నారా
తినలే గాని తాగినం జోస్
జ్యూస్
అక్కడ శాదా టల్ అనేసి పెద్దగా ఎంత పెద్దగా ఉంటేది తెలుసా ఇట్లా వస్తున్నారు ఇట్లా పోతున్నారు అమ్మో బాగా ఫేమస్ ఉండే చూసి
టైమింగ్ కూడా త్రీ ఓ క్లాక్ వరకి మళ్ళా మళ్ళ సిక్స్ ఓ క్లాక్కిి మళ్ళా ఓపెన్ అయిపోతది తెలుసా
అంటే వర్కర్స్ ఎట్లా ఉంటారు
బేషిఫ నైట్ షిఫ్ట్ ఉంటది వాళ్ళకు వేరేరే వాళ్ళుంటారు
హ నైట్ షిఫ్ట్ ఉంటే త్రీ వరకు ఉండాలా వారు హా అమ్మా
మళ్ళా సాయంత్రం సిక్స్ కి రావాలి మళ్ళా వాళ్ళు
అమ్మో మస్తు డబ్బులే వస్తేయి వాళ్ళకి
ఆ శాలరీ మంచిగానే ఉంటది
ఆ
అది ఫేమస్ రెస్టారెంట్ అది
అవునా
మ్మ్ ఇంకా చెప్పండి
చెప్పండి మీరు
ఇంకా ఎక్కడ తిరగలే మీరు నాగ్పూర్ వెళ్ళిడా
అవును వెళ్ళినమ్ నా పురికి
ఆ నాగ్పూర్కి ఏ సిటీ అని పిలుస్తారు
ఏ సిటీ
ఆరెంజ్ సిటీ
అవును మహారాష్ట్ర అనుకున్న నిను
కాదు ఆరెంజ్ సిటీ అనిపిలుస్తారు ఎందుకంటే అక్కడ ఆరెంజ్ ఫేమస్ మీకు తెలివదా ఇంకా
తెలిదు నాకు తెలుస్తే కూడా పింక్ సిటీ అంటే తెలంగాణ మీకు కాాల్ వస్తుంది కావచ్చు
జయపుర్ జయపుర్
జయపుర మీకు కాల్ వస్తుంది
ఆ మీకు వినబడుతుందిా నాకు కాల్ వస్తే
కాదు ఇట్లా వైబ్రేషన్ వస్తుంది నా ఫోన్ కి వస్తుంది అయితే నేను చెప్తున్నా
నాకే వచ్చింది అడ్మిషన్ కోసం కాల్స్ వస్తున్నాయి
అయ్యో
ఇంకా చెప్పండి మాట్లాడండి
ఇంకా చెప్పడం చెప్పండి మీరే
ఇంకా మేమైతే మహారాష్ట్ర అదే ఆంధ్ర వెళ్ళినాము ఆంధ్ర మ రెహమతాబాద్
అవునా ఎట్లా ఉండె మరి అక్కడ మీ ఎక్స్పీరియన్స్
హ్మ్ మస్తుండే మంచిగా కానీ అక్కడ వెళ్తే పని ఏం చేయద్దు ఎంజాయ్ చేయాలి మంచిగా కానీ నేను ఎప్పుడు ఎక్కడైన్నా వెళ్తే పని చేసిన దాంట్లోనే సగం పోతది నాది
మీరు అందుకే పని నేర్చుకోవద్దు కదా ఎందుకు నేర్చుకో కుంటారు పని మరి మీరే ఎంజాయ్ అని పోతున్నార అన్నారు మీరు ఏం తింటారు అక్కడ ఎంజాయ్ చేయాలి
నేను ఎక్కడ కూడా ఎక్కడ కూడా బయట పోతా కదా నేను ఎంజాయ్ చేయాలి నా సగం డే మొత్తం పనిలోనే పోతాది నాక ఏం మాయమో అర్థం కాదు నాకు
అవునా అది మీ ప్రాబ్లమే వేరే వాళ్ళది కాదు
వేరే వాళ్ళు కూడా ఆ పని నేర్చుకుంటే నాకు అంత ప్రాబ్లం ఉండదు కదా
తే ఉన్నది కదా శక్తి ఉండది పని తేడానికి
తెచ్చుకో మాలియాసా తంగ్
ఈరోజు ఉండదు అందరు దాంట్లో అందరు సేమ్ ఉండదు కొత్తది
బ్యాంగిల్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ మ్మ్
అవును విన్నా నేను కూడా
ఆ ఇంకా అక్కడ రొట్టెల పండుగ కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఇగ జూన్ ట్వంటీ సిక్స్ ఐ థింక్
ఆహా మొహరం లోనా
వెళ్తారా మీరు
ఏ లేదు అండి మేము వెళ్ళాం అట్లా
అక్కడ ఏమన్నా విష్ చేస్తే జల్దీ అయితది అద కంప్లీట్ అవుతది
అవును
ఆ చేసుకోండి ఏమన్నా ఏమన్న కూర ఇంకా కోరుకొని అక్కడ వెళ్ళిరండి
ఇప్పుడు లేదు అన్ని కోరిక చదువు అయినాంక జాబ్ కోసం కోరికలు ఉంటాయి
ఆహా ఇంకా చెప్పండి ఇంకా ఏమన్నా ప్లేసెస్ విజిట్ వచ్చేసింద
హా చే చే సినం చేసినం
మీరు ఏం వి ఆ నేను అప్పటి నుంచి నేనే విజిట్ చేస్తన్న మీరు ఏం ప్లేసెస్ విజిట్ చేయాలి కదా ఇంతవరకి
ఆ నేను చేస్సేనే కదా బజ్గిరికి వెళ్ళిన అన్న అన్నార షరీఫ్ అక్కడ మెత్తం వెళ్ళిన నేను అంటే ఎక్కువ ప్లేసెస్ వెళ్ళలే మమ్మీ డాడీ తోటి కొన్ని ప్లేస్లే వెళ్ళినం
ఉండదు ఇగ అనుకుంటా కదా
లేదు స్టేషన్ లేదు అది కాజీపేట లో దిగి అక్కడ నుంచి బస్ లో వెళ్ళాలి
ఆహా బాగా స్ట్రగుల్ చేసి వెళ్ళాలి
అవును వెళ్తే కార్ తోటి వెళ్ళాలి లేకపోతే క వెళ్ళదు బాగా అట్లా ఉన్నదేమో
అవున అక్కడ వెళ్ళి అక్కడ ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయా అక్కడ అనరం షరీఫ్లో ఏం లేవు కదా ఎంత అది ఆ ఒక గుట్ట ఉంటది ఆ ఒక గుట్ట ఉంటది ఫేమస్ అక్కడ
గుట్ట కాదు కానీ అది మొత్తం పెద్ద బీచ్ లాగా ఉంటది కదా తలావా
అవును జరగదద్
ఆ మస్తు ఉంటది మొత్తం వాటర్ ఉంటది
ఇక్కడ దగ్గర దగ్గరనే ఉంటాయి చేపలు
అవును దాంట్లో వెళ్ళడం రాదా
రాదు పర్మిషన్ లేదు వెళ్ళొస్తే మళ్ళా రారు
అవునా
బాగా లోతు ఉన్నది
హవునండి
మ్మ్
ఇంకా బిజుగిరికి వెళ్ళినం మేము. అక్కడ స్టేషన్ ఉంది. బస్ స్టాండ్ ఎక్కడ ఉందో తెలియదు గాని. కొంచం నడుసుకుంటూ వెళ్తే వస్తది కానీ ఆటోలో వెళ్తే ఇంకా కొంచెం దగ్గర అయితది.
అక్కడ రూమ్స్ మంచిగా ఉండే అన్నారం షేపులో మంచిగా అనిపించింది అక్ అక్కడ కూడా నేనే వండిన.
అవును ఎవరికి వస్తదో వాళ్ళే వండుతారు.
ఉమ్ ఉమ్ సరే మేడం మళ్ళా మంచిగా తర్వాత మాట్లాడుత
సరే
ఉమ్